నమస్తే సా ఉందా నాకు మీ వాయిస్
ఆ వినిపిస్తోంది అండి నమస్కారం బాగున్నారా
మీ మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం అండి తిన్నారా
ఏం జేస్తున్నారు అండి ఆ తిన్నాం అండి
నేను ఏదో కొంచెం రాస్ రాసుకోవడం ఉంటే రాసుకుంటున్నాన్ నండి
అవునా మూవీస్ మూవీస్ కి ఎల్ తీయలేదా అండి తగలలేదు
మూవీస్ కామూవీస్ కి నేను మూవీస్ కి థియేటర్ కి పోను అండి నేను ఎక్కువ మొబైల్‌లోనే చూసా చూసేస్తుంటాను
అవునా థియేటర్ లో చూస్తేనే కాదా అండి కిక్ ఉంటది మూవీస్ చూడం అంటే
ఆ కిక్ ఉంటది నేను ఎక్కువ ఫెస్టివల్స్ టైమ్‌లో
ఓ అకేషన్స్ ఉన్నప్పుడు థియేటర్స్ కి చెప్పరి
ఆ లైక్ ఆ నార్మల్ టైమ్‌లో పోను అండి. ఫెస్టివల్స్ టైమ్‌లో అయితేనే కదా అండి బాగా మంచిగా అనిపితది మా ఊరు సైడ్ ఏ హా అయి థియేటర్స్ దా మా ఫ్రెండ్స్ నే అందరినీ గ్యాంగ్ అంటే మాది ఒక గ్యాంగ్ ఉంటది మీరందరినీ ఇట్లాంటి తెలియే అట్లా ప్లాన్ చేసుకొని వెళ్లిపోవడమే అక్కడ మాకి ఊరు సైడు ఊ ఇక్కడ వచ్చి చీప్ ఉంటది టికెట
ఆ అవునులే అండి టికెట్ ప్రైస్ తక్కువ ఉంటది హా
సిటీలో ఐతే అయితే ఎక్స్‌పెన్సివ్ అండి అస్సలు పోలేం అక్కడికి మేము అసలు హ్మ్ మీరు
అ మేము అంటే అండి ఏదైనా అకేషన్స్ కి లేదంటే ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫ్రెండ్స్తో ఇల్ అలీ ఏన్ బ స మళ్ళీ ఇంగ్ ఇంకా ఏదైనా మూవీ మనం టీచర్ తీసేనే అనిపిస్తుంది కదండి అ ఈ మూవీ చూడాలిరా అని చెప్పని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెనబాలి ఉంది ఆ అది టీజరు వాట్లో పోస్టర్ చూస్తూనే అరే ఈ మూవీ ఇట్లుంది అంటే ఈ మూవీకి వెళ్ళాలి రిలీజ్ అయితే సరిగా అప్పుడు అలాంటి మూవీస్కి వెళ్తా ఉంటాను నేను మీరు రణబాలి ట్రైలర్ చూసారా అండి
నేను ఎం చూడలేదు
ఆ దానిలో విజయ్ దేవరకుండా రష్మిక కాంబినేషన్ మూవీ
ఓ అవునా ఓకే వాళ్ద తెలీదు అసలు ఆక్చులీ ఎవర్దా కూడా మీ
స్స్ అవునా అవునా ఆ విజి ఆ బాగుందండి అంటే అది చూస్తేనే చాలా ఓల్డ్ లాగా అనిపిస్తుది ఆ అంటే ఓల్డ్ జనరేషన్స్ లో ఎట్లా ఉండే అంటే ఎంత స్ట్రిక్ట్ ఉండే ఆ అట్లాం టి వస్తుది కొంచెం వెలివేసినట్లుంది ఆ ఎక్చులీతే ల్లా మూవకి ఖచ్చితంగా
త పోతార థిటర్ క
ఆ ఖచ్చితంగా వెళ్ళాలి ఆ ఫ్రెండ్స్ అండి మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా రారు
అవునా
మా డాడీ మమ్మీ ఏం వెళ్తాంలే ఇంకొన్ని రోజులు అయితే టీవీకి వస్తుది కదా
ఆ
అంటారు ఇంట్లో వాళ్ళు
ఓ అయి థియేటర్ ని ప్రిఫర్ చేయటట్లయితే
ఆ అరే వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు చేసినటోళ్ళు అ ఇ ఇప్పుడు ఎందుకులే ఖర్చు అని అం కుంటారు కదా వాళ్ళు ఉమ్ అప్పుడు మేబి వాళ్ళ ఎంగ్ ఉన్నప్పుడు వెళ్ళేటోళ్ళలేము
మూవీ ఎధండి
ఫేవరెట్ మూవయా మూవీ ఎం టే మూవీస్ ఫేవరెట్ అనేం లేవు కాకపోతే కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి కదండి ఎన్నిసార్లు చూసినా ఇంక్గా ఒకసారి ఎస్త అర్ చూడాలిరా ఈ మూవీ అనిపిస్తుది అంటే నేను ఎక్కువ లవ్ స్టోరీస్ ఉన్న మూవీస్ చుస్తా పెద్ద అంటే టెర్రరిజం గానీ యాక్షన్ మూవీస్ గాని కొంచెం తక్కువ అ కంపేర్ టు వాటిక అంటే లవ్ స్టోరీస్ ని కొంచెం ప్రిఫర్ చేస్తా అంటే సాఫ ఫ్రీగా వెళ్ళిపోతా ఉంటది కదండి మూవీ మొత్తం ఏ పైచే గొడవ ఏం లేకుండా ఆ అట్లాంటి మూవీస్ ఎంట ఇష్టం హహ ఫర్ ఎగజాంపల్ ఇప్ ఇప్పుడు ఫిదా మూవీ ఉంది చూడండి, దాంట్లో జస్ట్ ఒకే ఒక్క ఫైట్ ఉంటంది అంతే, మొత్తం ఆ మూవీ మొత్తం అట్లా వెళ్ళిపో తా ఉంటుంది త్రీ అవర్స్ కుర్చున్నా ఆ కొంచం ఆ అట్లాంటి మూవీస్ ని ప్రిఫర్ చేస్తా అండి నేను ఆ ఫైన్ అనొచ్చు. చూసాయండి చాలా బాగుం టాది ఆ మూవీ అదే కొన్ని కొన్ని మూవీస్ అ ట్లా ఉంటాయి అదే ఈ మూవీ చాలా బాగుంది కదా అన్నట్టు
లో ఫాదర్ అండ్ డాటర్ ఉంటారండి బా నెక్స్ట్ లెవెల్ అండి వాళ్ళ ఎలివేషన్ అక్కడ అసలు నిజంగానే. ఆ మూవీకి ఫ్లాట్ అయివోయినా దెల్స్ అంత మంచిగా చేస్నారు అంటే ఆ డాటర్ అండ్ ఉంటది కదా వాళ్ళ నాన్నది ఎంత మంచిగా చేసినారు అస్ హలో మూవీ నాకు నిజంగా మూవీ చాలా అంటే చాల ఇష్ టమండి మొన్నగాని నేను వెతి కినా మూవీ చూద్దాం చూద్దాము అని యూట్యూబ్ లో సలు ఆ మూవీ రిలీజే చేయలేదు అండి వాళ్ళు టెలికాస్ట్ జే
ట్యూబ్ లో రాదండి ఆ మూవీ
ఆ అండి నేను నిజంగా బాధేసింది
మ్ వీటిల్లో చూడొచ్చు కదే డి బప్పం
బొపం అ ఐ బొమ్మాలో ఉంద అండి అవలబ
ఆ హాయనానా ఉందండి మూవీ రూల్స్ ట్రై చేయడి మూవీ రూల్స్ బప్పం ట్రై చేయండి వాటిలో వస్తాది
అవునా ఓ థ్యాంక్ యూ అండి బట్ నేను లేదనుకున్నా నేను యూస్ చేస్తాను అవి చూస్తాను ఎప్పుడు మూవిస్ వచ్చిన తీయేటర్ పోకపోతే ఆ మూవీ అంటే మూవీ రూల్స్ బప్పమ్ అవి ఈ రెండు ప్రిఫర్ చేసేస్తా
ఆ అవును మూవి రూల్స్ లో అయినా పైరసీ వస్తాదేమో గాని బెప్పం రపంలో అయితే హెచ్డీ రిలీజ్ చేస్తారండి బాగావాళ్ళు ఆ ఇంకా ఆ ఇప్పుడు మొన్న మొన్న నుంచి అది తక్కువై పినలేండి
ఆ ఎందుకు అది ఇష్యూ కూడా వస్తుంది కదండి ఎందుకు అది కొంచెం ఎర్రర్ వస్తుంది ఓపెన్ అవ్వదు యాప్ అ
ఆ అవును అది ఆయుష్ అప్పటి నుంచి తక్కువ అయిపోయిందిండి అది ఆ
మీకే ఫేవరెట్ హీరో అండి
ఎవరెట్ అంటే ఏం లేరండి ఎంత అట్లా
అందరూ అ
ఆ అందరూ అదే మూవీస్ ని బట్టి ఆ ఇంకా ఓకే నేను రీసెంట్ గా ఒక మూవీ చేూసినా జో అని చెప్పని అంటే ముందు కూడా చూసిన కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ యూట్యూబ్ లో జో చూస సరే అండి మీరా మూవీ ఆ బాగుంటది అది కూడా దానిలో హీరోయిన్ చాలా బాగుంటది హీరో కూడా బాగుంటాయిలే అంటే ఫస్ట్ హీరో ఉంటా ద్ద చూడండి కేరళ అమ్మాయి ఆ అది ఆ అమ్మాయి వా ఆ హీరోయిన్ అంటే అంటే మంచిగా ఉంటదా ఆ హీరోయిన్
అవును కాని చనిపోతుంది కదండి మూవీలో పాపం బాధ వేస్త వినాక
ఆ ట్రూ ట్రూ లో అవ్వండి ఆ
అ
అట్లాంటి మూవీస్ ఇస్తా ఉంటాండి
ఆనా ఇద యేటర్ పోయిది కొంచం సన్ని
ఆ కొంచెం తక్ క్కు కాకపోతే థియేటర్ ని కూడా ప్రిపేర్ చేస్తా అందులో ఉన్న సౌండు ఆ కేకలు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా ఆ వైపుని కూడా ఆ
వితే ఫ్రెడ్స్తో పోతే ఇంకా కే వరు
ఆ అదైతేనేజన్ని గట్టి గట్టిగా చ చేేష కొడు అం మరి ఇప్పుడు అదే అంటే బాగుంటది కాగానీ ఎప్పుడో ఒకసారి బాగుంటది నచ్చత్రదివాయికి ఆ అందులో నా అబంచి పర్లే బానే ఉంటది ఆ అందులోను గోల్డ్ ప్లాటినమ్ అని చెప్పనే ఉంటుది చూడండి థియేటర్ పోతే
అవును మళ్ళీ దాంట్లో కాస్ట్ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ కదండి
అదే ఆ గోల్డ్ సిల్వర్ తక్కువ గోల్డ్ ఎక్కువ ప్లాటిన ఇంకా ఎక్కువ అట్లా
చాలా కాస్ట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు అసలు ఎంతండి త్రీ హండ్రెడ్ అంట అసలు త్రీ హండ్రెడ్ పెట్టిపోతారండి నాయన అయితే అసలు అంత కాష్టట్ అయితే పోనే పోనండి
అంటే రిలీజ్ అయ్యి కొన్ని రోజులు అయిపోతే మళ్ళీ టికెట్ ప్రైస్ కూడా తగ్గుతుది కదండి అంటే ఫస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఎక్కువ ప్రైజ్ ఉంటాది ఉ అదే అంటే నేను కూడా సాధ స్టార్టింగ్ లోనే వెళ్ళిందండి కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత
ఆ మేము మొన్న ప్లాన్ చేస్తాండి పోగళ పోగల మూవీ తని కానీ ఆ ప్లాన్ సక్సెస్సే కాలేదండి
ఏం కాదులేండి ఇప్పుడున్నా బాలస్తరాజ్ చూడండి మూవీకెళ్లి
అవునా ఆ చూస్తాండి మీరు చెప్తున్నారు. చాలా చూద్దాం ట్రై చేస్త
ఆ అంటే దానిలో విజయ దేవర్ కూడా ఓ లుక్కుంటదీ.
అవునా
చాలా బాగుంటది. ను చూడట్లేదండి ఈ మధ్య అంతా ఆ మొన్నా వచ్చింది గదా అంటే వాడి లుక్ ఎట్లుంటది మూవీలో అని. చెప్పనీ ఇప్పుడు గూడా అట్లనే ఉన్నాడు వాడూ. ఆ ఆ మూవి కూడా ఆ మూవి కూడా ఆ అట్లే మూవీలో కూడా అట్లనే. ప్చ్ ఇవీ ఆ మూవీ కోసమే అట్ అట్లా ఉండిండొచ్చూ.
అంతే
ఆ కాకపోతే ఆ లుక్ చాలా బాగుంది. ఆ అంటే నాకు నచ్చింది బాగా ఆ లుక్కు. ఉమ్ మీకు ఎట్లాంటి మూవీస్ అంటే ఇస్ మండి.
నాకీ ఫ్యామిలీ ప్చ్ సెంటిమెంట్స్, ఎమోషన్ అండ్ అంటే ఈ అంటే లవ్ స్టోరీస్ మూవీస్ నచ్చుతాయి. అండ్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ ఉండి లవ్ స్టోరీస్ ఉంటాయి చూడండి మిక్సప్లో అలాంటి మూవీస్ నాకు ఇష్ట సో అలాంటి టై నాకు ఇష్టము. కానీ ఫైట్స్ ఉంటాయి ఇక్కడ నాకు ఆ ఫైట్స్ నచ్చవండి. ఒక్కొక్క దాంట్లో ఎలివేషన్ మొత్తం ఫైట్సే పెట్టింటారండి ఉమ్ అలా కొంచెం న అట్లుంటే నేను అంతా స్కిప్ చేసుకొని చూసేస్తా అండి. ఉమ్
ఇప్పుడూ ఉన్నది ఒకటే జిందగి మూవీ చూశినారా అండి. మూవేది ఆ దాంట్లో ఫ్రెండ్షిప్ కీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్త స్తారూ ఎక్కువ ప్రయారిట ఉండది. మంచిగ అనిపిస్ స్తదీ.
అది బాగుంది అది బాగుంది నేను చూసది కా మళ్ళీ ఇంకా అదే హాయ్ నాన్న చెప్తి కదండి, ఫ్యామిలీ అది ఇంకా ఫ్యామిలీది మంచిగాం
ఆ
అలాగె నేన్ ఎకువ ప్రిఫర్ చేస్తా ఇప్పుడు చూడాలి ఏదన్నా టైం పాస్ అవ్వాలంటే
ఆ అవునులేండి ఇంకా సండేస్ అట్లా ఏమైనా హాలిడేస్ వచ్చినాయనుకోండి ఏదో ఒక మూవి ఇప్పుడు రే రేపు హాలిడే అనుకోండి, ఈ రోజే ఏదో ఒక మూవీ డౌన్లోడ్ లో పెట్టేసేది, రేపు మొత్తం మా మూవీతో టైం పాస్ చేసు మ్ ఇంకా కొన్ని డివైన్ స్టోరీస్ ఉంటాయి చుడండి లైక్ అన్నమయ్య అని, ఇంకా ఓంనమ్మ వెంకటేశయ్య మొన్న రీసెంట్ గా రిలీజ్ అయినా ఆ ఎపిక్ స్టోరీస్ అయన్ని ఆ
పాతకాలంలో తీసిండేవన్నీ ఇప్పుడుంతా అట్లాంటివి రావట్లేదు కదండి
అ ఇప్పుడు రవలేండిండి న మూవీ ఆ ఫైవ్ చాలా బాగుంటాది హ మొన్న రీసెంట్ గా వచ్చింది చూడండి దాని పేరు చిత్రాలేమూ ఈ పేరు బాగుంటది అది కూడా మూవీ ఆ చూడండి ఆమె ఆ మూవీ కూడా బాగుంటది కాకపోతే అది ఆ మూవీలో మనుషులు ఉండరు యానిమేషన్ అంతా, యానిమేషన్ పిక్చర్స్ కానీ మూవీ అయితే బాగుంటది మ్ మ్ అట్లా టైం పాస్ కావాలి అం మూవీస్ ఉండాలండి
అవునా అండి చూస్తాను అయితే మీరు చెప్పిండే వని ట్రై చేస్తానండి ఓకే
సరే ఇంకేం లేదండి థ్యాంక్స్ అండి మీరు అంటే ఇట్లాంటి మూవీస్ లైక్ చేస్తారు ఎట్లాంటి మూవీస్ చూడ్డానికి ఇష్టపడతారు అట్లంతా షేర్ చేస్ కు నందుకు
ఓకే
ఆ థ్యాంక్స్ అండి ఆ బాయ్ అండి ఆ